బాన్నావా మామా
ఆ బాగున్నా తోలసి ఏం చేస్తున్నావ్ ఏమి చెయ్యాలో
తిన్నావా
అ తిన్న
ఆ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తిన్నారా
ఏం చాత
పండగ బాగా చేసారా
ఆ చేసాం మీరు
మేం చేసాం
పార్టీ పార్టీ
ఆ చేసినం షాపింగ్
కొంచమ్ సరే
ఆ
బట్టలు అన్నీ కొన్నాం
లెట్రిన్ వస్తుంది
బాత్ రూమ్ వస్తోంది అంట బాత్ రూమ్ ఉమ్ లెట్రిన్ లెట్రిను లెట్రిను లెట్రిను
అ
పోదాం లే భార్గవ్ ఉండు ఆటో పోలేదులే ఆడ కూర్చుందిలే హలో ఒకే మా బాత్ రూమ్
బయట మ
జో హలో హలో చెప్పండి
ఏం చేస్తున్నావ్
ఏం చేయలే
ఎక్కడికి వెళ్తున్నారు ఏం
ఊరికి వెళ్తన్నం పక్కకి రండి ఏ సౌండ్ వస్తుంది ఏందో
అ వచ్చ అండి
మీరు వంటలు బాగా చేస్తారంటనే
ఆ చేస్తారండి పలావ్ రైస్
ఏం వంటలు చేస్తారు
బిర్యానీ పలావ్ పలావ్ రైస్
ఇంకా
బిర్యాని బిర్యానీ
ఆ
చట్నీ
ఇంకా
టమోటా చట్నీ
ఆ
ఇంకా బెండకాయ పులుసు అంటే నేర్చుకున్న అంతే మాస్టర్ ఏం కాదు
అవునా ఇంట్లో నేర్చుకున్నారా
లేదు బైటికెళ్లే నేర్చుకున్న
అవునా
ఆ అప్పుడప్పుడు వంటల దగ్గరికి వెళ్తున్నాను
పండగ ఎట్లా చేసారు బాగా చేస్తారా
ఆ బాగా చేసాను స్వీట్ కూడా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు ఇంకేమన్నా చెప్పండి కావాలంటే ఆ ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఇవ్వండి
ఆ సరే లెండి ఇస్తా
మర్చిపోకండి ఆర్డర్ ఇవ్వడం
ఆ సరే పండగ బాగా చేస్తారా
ఆ బాగా చేస్తామండి ఊరికేళ్తున్న
అవునా
అత్తారింటికి దారేదని వాళ్ళు పిలిచారు
మీరు అట్లా కామెడీగా మాట్లాడకూడదు
మాట్లాడనండి ఏదో అలా జోక్ చేశారు
షాపింగ్
ఆ చేపించామండీ
ఆ
ఉ పండగ కదా
ఊ
ఉ చేసాను
ఆ
నిన్న చేశావా
గేమండి చెప్పండి
మీరేం చేస్తుంటారు వంటలు బాగా చేస్తారా
మాకు వంటలు సరిగ్గా రావండి ఏదో ఒక రకంగా చేస్తాం
ఏం చేతాగావ్ మా ఆయన అయితే బాగా చేస్తారండి ఆ
ఆ మీరు అన్నారు కదా బాగా నేర్చుకోవాలి కదా అని ఎందుకు నేర్చుకోలేదు
మీ వాళ్ళు బాగున్నారా మీ వాళ్లు చేయలేదా అందరు
ఉ చవుతుంది లేదంటడి చదివిచ్చేది ఎకా ఎ చేసుంట ఆ అ నేనే చెస్ టను రంజాన్ పండగ బాగా చేస్తారా చేస్తామండి
ఏమేమి చేస్తారు మీరు రంజాన్కి
పాయిసం అట్లా చేసి మంచిగా ఉపాయసం లేకి నెయ్యి వేస్తాము పాలు వేస్తాం
ఉ
అట్లా బాగా చేస్తాం
ఆ
మీ సారు
మేమ మేం కూడా అంతే ఇంకా ఇంకా ఏదన్నా స్వీట్ చెస్ స్వీట్ చేసి చేస్తాం ఉ మేమ కి షాపింగ్ చేయలేదండి మా ఆయన
టీసీల వేరే వాళ్ళకి లేండి
పండకు డబ్బులు లేవని తీపియలేదు అబ్బా ఒక చీర తీపి
శాలరీ ఇ శాలీ ఇ శాలరిీ ఇల్ అదన్నా
ఏం శాలరీ లేదు
ఏం చేసి మీ ఆయన
ఆ ఏం చేయలేదు మా వాడు బాత్రూమ్ కూర్చుంటున్నాడు ఈడ
అలా కాదండి మీ ఆయన ఏం చేస్తుంటాడు
మా ఆయన ఆటో డ్రైవర్ ఆ వన్
వంటల మాస్టారు ఉ
అబ్బా స్వీట్స్ మాస్టర్
స్వీట్లలో ఏమేమి చేస్తారు
చెప్పండి రామంజి గారు
స్వీట్లలో ఏం చేస్తారు అండి
ఆల్ స్వీట్లు చేస్తారు బాదోష బర్ఫీ ఎనీ టైమ్ ఎనీ ఐటమ్
ఐటమ్స్ బాగా ముంచిుపోయి తె ఏ ఐటమ్స్
అవి లడ్డు కారాలు
లడ్డు కారమా
ఇంకా వీడు లేలే ఆ లడ్డు కారాలు బాదుషా బర్ఫీలు అన్నిీ చేస్తారు ఆ మే ట్రైన్ వెళ్తుంది ఫుల్ ట్రాఫిక్ చెప్పండి ఆ పోయా చెప్పండి ఇంకేమి ఆ మేము తాడపత్రి అండి మేం టౌన్ లో ఉంటాం మ్మ్ చెప్పండి ఇంకేమి విశేషాలు ఏమన్నా ఉన్నాయా
ఆ ఉన్నాయి అ అ
హద ఆడ కుచ్చోపొ లోపల ాల
హలో హలో
బాయ్ ఉంటా అండి
అ అ కా చ తీసుకంది